హలో హలో హలో హాయ్ అండి బాగున్నారా
ఆ బాగుందా మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నాండి
ఏం లేదు మొబైల్ చస్తుండి
ఆా టిఫిన్ అయిందా
ఆ అయితే న నేను
ఆ అయిపోయిందండి చేసేసామా పడే
స అ
అ మీరు ఏం చేశారు అయిపోయిందండి మీరేం
చికెన్ చపాాతిీ ఇకా మామిడి రసం
మామిడిగా నీకు చే వంట వచ్చాఅండి
ఆ వచ్చు
ఏమేమి వంటలు వచ్చండి మీకు
ఒక్క బిర్యానీ తప్ప అన్ని వచ్చు
అన్ని చికెన్ వ వంట చేస్తారా
ఆ
ఉ ఇంకా ఏమ్ చేస్తారండి
నేనా అని చేస్తా ఎమ్ వస్తే అది చేస్తా
ఉ
ఏమనా ఉంటే ఏమనా డౌట్స్ ఉంటే మమ్మీ కి అడుగుతా
మమ్మీ హెల్ప్ తీసుకుంటారా
ఆ మమ్మీ హెల్ప్ తీసుకుంటా
ఆహా మీ పండుగలు అంటే ఇష్టమేనా మీకు
ఆ ఫెస్టివల్ అంటే ఇష్టమే ఏమన్నట్టు కాదు కొంచెం చిన్నప్పుడ ఇంకా బాగా ఉంటుంది ఎక్సైట్మెంట్
ఏ పండుగ అంటే ఇష్టమండి ఎక్కువ
అకా రంజాన్ అంటే అన్ని పండుగల అంటే ఇష్టం గాని ఎక్కువ సెలబ్రెట్ అంటే రంజాన్
ఓ ఏం చేస్తారు రంజాన్ అప్పుడు
రంజాన్ అప్పుడు ఒక్క పొద్దులు ఉంటాం కొత్త కొత్త రెసిపీస్ ఒక్కపొద్దులు తీ తీరుస్తాం పొద్దున్నని లేస్తాం ఫోర్ ఓ క్లాక్ కి ఇట్లా లేసి అందరు కూర్చొని తింటాం ఇక అందరు ఒక కాడ ఉంటారు బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ
అవునా
అందరం ఇగ చేంజ్ చేస్తాం వన్ మంత్ మీకు మీకే ఫెస్టివల్ అంటే ఇష్టం
నాకు మోహరం అంటే ఇష్టం అండి
అవున అంతా అంటే దేని గురించి
అంటే అది మొహ్రమ అంటే పీరిల పండుగ అని అంటారు నైన్ డేస్ ఉంటేది మంచిగా వాటికి చదివి చేస్తారు బెల్లంతోని షర్బత్ పాలతోని షర్బత్ ఇంకా బెల్లం రొట్టె చేస్తారు
చేస్తారు కదా నైన్ డేస్ నుంచి కదా
లేదు ఫిఫ్త్ డే నుంచి కూడా చెయొచ్చు అంటే మొత్తం టెన్ డేస్ ఉంటేది ఫిఫ్త్ డే నుంచి స్టార్ట్ చేస్తారు చేసేవాళ్ళు కొంతమంది ఫి ఫిఫ్త్డే కొంతమంది సెవెంత్ డే నైన్త్ డే ఇలా టెన్త్ డే ఇట్లా చేస్తారు
అవునువును
ఇక షర్బత్ సెవెన్ నైన్ టెన్ త్రీ డేస్ లో చేస్తారు కంపల్సరీగా
ఓకె అ
అట్లా అది వచ్చినప్పుడు మంచిగా ఎగుడతారు కదా ఆ వైభ అంటే చాలా ఇష్టం నాకు
ఆహ
మ్మ్ ఇంకా ఏం లేదండి ఖాళీగానే ఉనం పని అయిపోంది నీకు గేమ్స్ అంటే ఇష్టమేనా
ఆ గేమ్స్ ఆ ఇక లూడో అంటే అందరం కలిసి ఆడతాం మంచిగా ఉంటుంది కాబట్టి ఇక లూడో అంటే ఇష్ట
ఆహా ఇండోర్ గేమ్స్ ఆడోర్ గేమ్స్ ఆడరా
ఆ
బయటి గేమ్స్ ఏం ఆడారా బయటికి వెళ్ళి ఇట్లా క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ఉంటాయి కదా
ఆహా బయట వెళ్ళనీరు బయట ఆడను ఫోన్ లోనే మొబైల్ లో అందరం కలిసినప్పుడు ఆతే మీరు
నా గమ్ చాల బయట అంటే విషయం కానీ వెళ్ళనిరు లైక్ బ్యాడ్మింటన్ అవి ఇవి షెటిల్ ఆడతాది కదా
అవును
షెటిల్ కొఖో కబడి
ఆ
ఇవి ఇష్టం నాకు
అవునా ఇంకా మరి ఆడతారా బయట లేదా
ఇప్పుడు ఆడడ్ చి అప్పుడు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువగా ఆడేవాళ్ళం
ఓకే ఇంకా మరి లాంచ ఏం చేయాలనుకుంటురు
లంచ్ అయిపోయింది ఈరోజు మటన్ చేసాము, మళ్ళీ పప్పును ఉహ్ పప్పు చేసాము మటన్ చేసాం.
ఓహో సండే స్పెషల్ ఆ
సండే స్పెషల్ మటన్
ఉహ్
ఇంకా మరి హాలిడేస్ కదా ఇటు వెళ్ళలేదా?
లేదండి ఇంకా ఎటు వెళ్ళలేదు, ఎండలకి బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది.
అవున ఎండ బాగుంది బయట.
ఆ
ఎండలు అయితే బాగా ఉన్నాయ్ ఇగ
ఈ ఎండకి అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే, చాలా భయం వేస్తుంది ఇగ
ఉహ్ మీ సైడ్ ఉందా, వషం వచ్చింద మీ సైడ్
ఆహ లేదండి రాలేదు వర్ లేదు కానీ ఎండ మాత్రం ఫుల్ ఉంది.
ఆహా ఈ బక్రీద్ పండుగ రోజు కు నువ్వ అదేద
బక్రీద్ పండుగ రోజు కొంచెం వచ్చింది లైట్గా.
ఉహ్
ఉహ్
ఇంకా మరి బక్రీద్ ఎట్లా సెలెబ్రేట్
ఆ బక్రీద్ బానే సెలబట్ చేసుకుంటున్నా మార్నింగ్ లేచి నమాజ్ చదివి బక్రా ఈద్ కదా ఇగ కుర్బానీ ఇస్తాం
ఆ
ఉహ్ అలా డే అంతా దాంట్లోనే సరిపోతది ఇగ
తూర కుర్వాన్
అవునండి సంబంధమే
ఇంకా డ్రెస్ కొనుకున్నారా లేదా పండుగకి
లేదండి కాన్ నార్మల్ కదా జెస్ తె డైలీ వేర్ వేసుకుని కాటన్ డ్రెస్సెస్ వేసుకొని హెవీ డ్రెస్ అంటే ఏం తీసుకోలేదు.
ఆహా
హమ్
అవునా అ స్ హల్డేస్ సంబర్ హల్డే
చమరా హ జ ఇంకా ఎన్ని డేస్ ఉందండి ఇవాళ ఇంకా టెన్ డేస్ సైతే అయిపోతాయి కదా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా
అవును ఇక ఈ ఎ లాఫీనే ఉంట ఎట్లా పిల్లకి ఉన్నా ఉంట
ఇ అదే చూడాలి అప్పటి వరకి కొంచెం చలబడితేది కావచ్చు వెదర్ కుడ
ఏ మైగా పడితే బాగుండే చగా ఉడి
ఆ ఈ ఎండలకి స్కూల్స్ అంటే పాపం చిన్న పిల్లలకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది
ఆ ఇంకా టెన్ డేస్ ఉంటాయి అంద స్కూల్ బిజ బిజీ అయిపో
ఇకా టెన్ డేస్ అయితే అయిపోతుది
ఆ ఎ మరియిపో
ఆ పని అయిపోయింది
ఆ ఇరోజు సండే మరి బయటకి ఎలరా
చూసామండి ఈవినింగ్ వరకి కొంచెం చల్ల ఉంటే వెదర్ ని చూసి ఇద నా వెళ్తే వెళ్దం బా అలా
ప్రేర్ చేయడి ఈ రోజు చెల్లగా పడాలి ఇద్దర కొంచెం చల్ండాల
అవునండి వర్చ్చాలు పడితే కొంచెం కూల్ అయితుది ఇక
ఎంత కూలైన గుణ వేడి గాలి వస్తుంది
అవును కూలర్ పెట్టినా అసలు గాలి ఎటు సరిపోతలేదు
ఆ వైసా వైసా కూడాడా బా ఇగాస్
వేడి గాలులు బాగా వస్తున్నాయి చాలా మంది వేడి తట్టుకోలే క చనిపోతున్నారు కూడా పాప
మా ఇంటి సైడ్ నిన్న ఒకల్ ఇది అట్లనే చనిపోయిడు మంచిగానే ఎండ దిబ్బ కూడా
ఆ ఈ ఎండ దేప్పలకి
మంచిగనే ఉండే తను బానే ఉండే దానికి లేకుండే బయటికి వెళ్ళొచ్చిండు వ నడుపుతడు
ఎం చనిపోయిండా
ఆ ఎండదేబ్బకి
పాప ఇ ఎండ దెబ్బలే చాలా మంది చనిపోయారు
ఆ జాగ్రత్తగా ఉండాలి అందరు
ఆ బయటికి వెళ్ళకండి వేరే వాళ్ళని ఇంట్లో వాళ్ళని కూడా వెళ్ళనివ్వకండి
మ్
ఉ
ఏమో ఉల్లిగడ్డ పేట్టుకుంటే ఏం కావంటా గదా
హా
నిజమేనా అది
ఏంటిది
ఉల్లిగడ్డ పెట్టుకుంటే ఎండ దెబ్బా కొట్టదంట కదా
అంటరు పెద్దవాళ్ళు అదేదో చిట్కాలు ఉంటాయంట కదా ఎండ దెబ్బ తాగల కుండా ఉండడానికి
ఉ
మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళకి తెలిసినంత మనకి ఏం తెలుసు అండి
అదే చెప్తరు పెద్దలు మా నాన్నమ్మ వాళ్ళు చెప్పింర్రు అయితే ఇట్లా బయటి వెలితే డాడీ వాళ్ళు వెళ్లి వస్తరు కదా బయటికి వాళ్ళకి పెట్టుమని చెప్పింది
కోల పాకెట్స్ లో
ఆ
పాకెట్లు పెట్టుకొని బయటికి వెళ్తే ఎండ దెబ్బ తాకాదా
తాకదంట ఏమో ఇగ చేప్ చెస్తారు అసలా చెప్పింది వాళ్ళ నాన్న బయటికి వెళ్తే
కాలపు మనుషులు కదా నమ్ముతరు వాళ్ళు
హలో
ఉ మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు
నేనైతే ఎండలకయితే ఏటు బయటికి వెళ్ళలేదు రీసెంట్లీగా మా చెల్లి ఎగ్జామ్ ఉండే అయితే వెళ్ళొచ్చినం ఇంకా అప్పుడైతే అంత ఏం లేకుండే గానీ సో మార్నింగ్ టైమ్ మార్నింగ్ ఈవినింగ్ టైమ్ వెళ్ళిన వచ్చినం
ఆ మీకు ఇష్టమేనా ట్రావెలింగ్ చేయడం అంటే బయటికి వెళ్తారా ఎక్కువ ఇంట్లో నే ఉంట
వెేదర్ వేదర్ పట్టి ఇ వెదర్ చల్లగా ఉంటే వెళ్ళాలినిపిస్తుందిగా అదే ఎండలు ఏమన్నా ఉంటే లేదు వెళ్లాలనిపియలేదు
ఆ అంతే లేండి ఎండల
ఎటైనా వెళ్ళాలంటే కూడా అందరు కలిసి వెళ్తే బాగుంటది
అవును ఫ్యామిలీ తోని లేదా ఫ్రెండ్స్ తోటి బయట కలిసి వెళ్తే బాగుంటా
ఫ్రెండ్స్ తో అయితే పంపారు గాని ఫ్యామిలీ కజిన్స్ వాళ్ళతో వెతేగా కొంచెం బాగుంటాయి
ఆ కా మీ రకు మీ కజన వాళ్ళతోనే బయటికి వెళ్తారు కావచ్చు కదా
అంటే ఊరికెళ్తే కజన్స్ ఇంట్లో ఉంటే పెద్ద మ్మా అమ్ వ మామ్మీ వాళ్ళ అంద ఫ్యామలీతో వెళ్త
ఆహా ఇంకా
ఇంకా మరి చెప్పాలి మీరే
చెప్పాలి అయిపోయాయా పన్నలు
ఆ ఆ
పన్నలు
ఇప్పుడే వాటర్ వస్త తుంది పడుకున్నా ఉమ్
తినేసారామని లంచ్ ప్రిపేర్ అయిపోయింద
లంచ్ కాలేదు కాగానీ చటిఫెన్ అయి
ఓకే
ఓ